హలో
హలో అల్
లేదు మీరు మీరు జాబ్ కి ఎళ్నారా ఈరోజు
ఆ వెళ్ళాను
ఉమ్ ఏం చెప్పారు మీ జాబ్ లో కొత్త విషయాలు
కొత్త విషయాలు అంటే ఏసీ గురించి చెప్పారు ఏసీ ఫార్టీ ఎయిట్ డిగ్రీసు ఆ కూల్ంగ్ ఇస్తుంది
ఉమ్
ఫైవ్ ఇయర్స్ పిసిబి వారంటీ ఇస్తుంది
మనకు సమ్మర్కి ఇప్పుడు ఇప్పుడు సమ్మర్లో యూస్ ఫుల్ అవుతుందా ఎంతవరకు నేర్చుకున్నారు
నా కెరియర్ కంపెనీకి చెప్పారు కెరియర్ కంపెనీ వచ్చేసింది ఇంకా హెరియరు అట్లాంటి కంపెనీస్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాల్సింది
మేమింటికి తీసుకపోత
ఉ తీసుకోవచ్చు ఉ తీసుకోవచ్చు
మంత్లీ మంత్లీ అమౌంట్ కట్టేరట్టు ఇస్తారా మాకు
ఇస్తార్ ఈఎంఐ ఎలిజిబుల్టీ ఉన్నట్టు ఉంది
ఉమ్
మేము ఉండేవి చూసుకొని తీసుకోవచ్చు
మొదట్లో మనం ఎంత అమౌంట్ కట్టుకోవాలా
మొదట్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒక టెన్ థౌసండ్ అట్ట కట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది దాని పైన మీకు ఫోర్ థౌజండ్ అట్లా మంత్లీ ఈఎంఐ పడే అలాగు ఉంటుంది
ఆ సరేలేండి మీరు అప్ అండ్ డౌన్ ఎలా వెళ్తారు
నాకు వెహికల్ ఏమీ లేదు పెద్దగా నేను భైవాక్ వెళ్తూ ఉంటాను ఉమ్ ఇంటికి దగ్గరగానే ఉంటుంది
ఆ మీకు ఆ జాబ్ నచ్చిందా
ఉమ్ నచ్చింది
మీరు చ ఎంతమందికి చెప్తారు ఏసీలు అవి తీసుకు
వచ్చిన కస్టమర్స్ అందరినీ మనమే రిసీవ్ చేసుకోవాలంటుంటుంది అంటే ఇంత మందిని ఏం లేదు వచ్చిన ప్రతి ఒక్కరిని మనం రిసీవ్ చేసుకొని మనం చెప్పాల్సి ఉంటది
మనం పర్సనల్ గా బయట మేము చెప్తావా స్టాప్ నుంచి వచ్చేసినక
అట్లా పర్సనల్ గా దాని గురించి చెప్పాల్సిన చెప్పకూడదు
పర్సనల్ గా అంటే ఎవరన్నా మీరు కొను కుంటారా మీరు కొనుక్కోండి మా ప్రోడక్ట్ బాగుంది
ఆ చెప్తాము అవన్నీ చెప్తాము పర్సనల్గా ఇలా ఉంది ఈ షోరూమ్ లో మంచిగా ప్రోడక్ట్స్ ఉంటాయి మంచి రేట్ వస్తుంది మీరు వచ్చి తీసుకోండి అని చెప్పి మనము సజెషన్ ఇస్తాము
ఓకే ఓకే
ఇంకా మీకు ఇంట్లో ఎలా ఉంది మీరు ఏ సి కొన్నారా